అయినా
వీనిపిస్తాంది హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా మేడం
బాగున్నాండి ఏం చేస్తునారండి
ఏం లేదండి సాయంత్రం పని అయిపోయింది ఖాళీనే కూర్చున్నామండి
ఖాళీగానే కూర్చున్నారండి
అవునండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే కూర్చునండి
అయిపోయింద అండి పని
ఆ పని అయిపోయిందండి
ఆ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయినట్టు వస్తుంది మేడం
నాదేం లేదండి క్లారిటీకగానే మీ మీ వాయిస్ నాకు క్లారిటీగా వినోస్తాంది
నాకు స్ట్రక్ అయింది మేడం కొంచెం
ఆ ఇప్పుడు బానే వస్తాందా
ఆ ఇప్పుడు బానే వస్తుంది మేడం ఏం చేస్తారే మేడం ఇ ఇంకా పిల్లలు మీరు హడావుడి ఆ హాలిడేస్ కదా రంజాన్ హాలిడేస్
హు అవునండి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇగా పిల్లలతోనే సరిపోతాంది మేడం
ఆ కంటిన్యూగా వాళ్లు అల్లరి చేస్తనే ఉంట ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు హు వాళ్ళని సాత సహించడం మే ఎక్కువ ఉంటది హాలిడేస్ ఉంటే
అవునవును అవును మేడం ఎట్లఅమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి రా మేడం మీరు ఇక్కడే ఉన్నారా పండగకి
మేము పండగకి వచ్చినాం మేడం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఊ హాలిడేస్ వెళ్తే ఆధార్ కార్డు ఏముండదు మేడం మాకు ఆ ఇటు సైడ్ ఎక్కువ బస్సెస్ ఏం ఉండవు ఒక త్రీ ఫోర్ ఉంటాయి. కానీ అవి టైమింగ్స్ మనకు సెట్ కావు
అంతేనా ఇప్పడు ఐతే ఆధార్ కార్డ్ మంచిగా రేవంత్ రెడ్డి ఆధార్ కార్డు పెట్టిండు కదా యూజ్ చేసుకుంటున్నారని
లాంగ్ ఉన్న వాళ్ళకి బస్సెస్ ఎప్పటికి ఉన్న వాళ్ళకి అయితే మంచి ఉంటది మేడం మనకి ఇటు సైడ్ ఎక ఉండవు మేడం బస్సు ఒకటి టూ టూ ఒకటి ఫోర్ కు సిక్స్ క అట్ల ఉంటాయి. కాగానీ ఇక అంతలోపు మనకి వీలు కాదు. మళ్ళీ వచ్చేసి నాకు ఇద్దరు అబ్బాయిలే మేడం నేను వాళ్ళ తీసుకొని వచ్చినా వాళ్ళకి అదే హాఫ్ టికెట్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ అయితది నేను ఆటో కొచ్చిన థర్టీ అయితే ఇగ దాని బదులు ఇగ ఆటోకి రావడమే బెటర్ మళ్ళీ మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి ఎక్కడికిద ఫ్రీ బస్ ఆ మేడం నాచ్ లేదు మేడం అది మన లాంటి ఓళ్ళకి ఎక్కడ యూస్ అయితది రోజు ఏదైనా డ్యూటీస్కి వెళ్ళలే
అవును మనలాంటోళ్లకు ఎప్పుడో కరెక్ట్ ఎ కదండీ ఏం యూస్ అయితది అండి ఆది తీసి వచ్చేసి దానికి బదులు ఇంకేదన్నా ఇప్పుడు చదువుకుని నిరుద్యోగ అభివృద్ధి అభివృద్ధి ఇస్తా అన్నాడు. గాది నా అయిపో కదా అసలు చదువుకునా జా వాళ్లకు త్రీ తౌస ఇస్తాన్నారు ఎందుకు పనికి రాకుండా కొన్ని వేలా కోట్లు వెస్ట్ గా లాస్ ఉ ఏ బస్ ల చూడు
అటు ఇటు పోయి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బాగా చేసినట్టు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి తెలుసా మేడమ్ టీచర్ జాబ్ చేసే వాళ్ళకి రోజు బెనిఫిట్ అది ఇంకా వేరే వేరే జాబ్స్ కొంచెం దూరం మెల్ల ఎస్ వచ్చే వాళ్ళు కూడా అప్పుడు హా చార్జెస్ ఉ ఉండడం వల్ల భయపడి రూమ్ రెంట్స్ తీసుకు నే ఉండే వాళ్ళు ఇప్పుడు చార్జెస్ లేవు కదా ఫ్రీ బస్సు కాబట్టి కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చిసి రో జు అప్ అండ్ డౌన్ చేస్తారు వాళ్ళకి ఎట్లాగో చార్జెస్ ఉండవు
స్తున్నాండి తర్వాత బస్ ఎక్కినా అసల మొ అంతా లేడీస్ ఏ ఇంకా లేడీసూ లేడిస్మళ్ళ కొట్టుకోవడం ఒక్కటె తక్కువ అంత గొడవలు పెట్టుకుంటారు
అంత మంది ఆ ఇప్పుడు అసలు భస్ ఎల్ఐగూడా మొత్తం లేడీస్ అసలు మనం కంటిన్యూస్ బస్సు మొత్తంలా ఒక త్రీ ఫోర్ మ ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు జెంట్స్ మొత్తం లేడీసే కనీ తినువా
మొత్తం లేడీసే ఉంటున్నారు మేడం అసలు జెంట్స్ పాపం పెద్ద పెద్ద ముసలి వాళ్ళం కూడా కనీసం కూర్చో పెెడదామన్నా కూర్చొనిస్త
ఆ కూర్చొనికి రాదు మేము అప్ కున్నాంంటే మేము
మ ఉన్నావా అని మళ్ళీ మేడం ఇ బస్ ఎక్కినా కనుచి ఇగ దేవులు దేవుడు
ఆ ఇప్పుడు ఎట్లే చేస్తుారు తెలుసా మేడం ఊర్లల్లా ఇప్పుడు నా లెవ్ ఇన్ అవైలబుల్ ఉంటాయి కదా ఒక ఒక ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ మెంబర్స్ బ్యాచ్ వాళ్ళ డబ్బులు పట్టుకొని ఫ్రీ బస్సే కదా అని హన్ని దేవస్థానం తిరిగి వస్తు దురుకంతమంది వీలైన వాళ్ళు
అవును అట్లా తిరిగి మల్ల సేమ్ సారీస్ అ సేమ్ సారీస్ కూడా
సేమ్ సారీసు డ్రస్ కోడ్ వాళ్ళ మెయింటెనెన్స్ మన లాంటిలా మేమం పిల్లని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఇబ్బంది మనకి వీళ ఇబ్బంది అని మనం ఎటు వెళ్ళ అమ వాళ్ళేమో మంచి
నేను ఆ గొడవైన బస్సి నువు ఆధార్ కార్డ్ సిక్తల ఆధార్ కార్డ్ వడ్ కోయలేది చూడ
నేను మా ఇంటికిెళ్ళా ఇప్పుడు ఆ బస్సు వల్ల ఉపయోగం ఏముంది మేడం ఈ గ్యాస్ వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది వంట గ్యాస్ లు అదేదో కొంచెం మంచి ఇచ్చిన బాగుండు లేకపోతే ఇంకా ఆయన చేయాల అనుకుంటే చాలా ఉన్నాయి కాని దీని వల్ల అసలు ఎవ్వరికి ఉపయో
పింఛన్ కూడా ఫోర్ ఫైవ్ పింఛను కూడా ఫోర్ థౌసండ్ తానులో అదే ఇయ్యలేదు
ఉపయోగం ఉండే వాలే ఉన్నది గానీ లే మన లాంటి వాళ్ళకి ఏం యూ జ్ లేద్ అది కూడా ఒక జాబ్ పర్పస్ ఉన్నోళ్ ఈ రోజ్ అంతే
జాబ్స్ కూడా ఏమి ఇస్తలేడు మేడం కి అంగన్వారే గుర్తకొస్తారు అవ్ అవసరమా మేడం గప్పుడెప్పుడో చదువుకున్నారు వాళ్ళ కనీసం డిగ్రీలు లేవు. ఆ పీజీ ల్ కు మనండి డిగ్రీలు పిజీలు చేసి ఇంట్లో గిన కొం కొంటె ఇవత్ చిరాని ఐదు వేలకు, ఆరు వేలకు, వెళ్ళి రావాల్సి వస్తాంది. మంచి గా అందరి పోస్టులు తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ అయినా, మంచి కాంపిటీషన్ ఎగ్జామ్ పెడతా బాగుండు అని, నా మనసు కయితే ఎప్పటి నుంచో అనిపిసస్తాది.
తాన్ ఏం పెట్టడ్ మేడం మా ఆ
ఓ ఎప్పుడో పైరోగం కొంచెం ఇగ ఎవరికి పలుకుబడి ఉంటే, వాళ్ళకి జాబ్స్ వచ్చినాయంటే వాళ్ళ జాబులు పోతలేవు, మళ్ళీ శాలరీస్ పెంచుతాల్ వాళ్ళకు.
వాళ్ళకి శాలరీస్ పెంచడం, మళ్ళీ ఇప్పుడు మా ఊర్లో ఎట్లా ఏసిరూ అంటే మేడం ఆయమ్మ ఉండేది ఇంకొ. క అంగన్వాడి శాంక్షన్ అయిన్ న న్నట్ ట్ మాకు ఇంకా స్ స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత ఇగ తనకు తెలిసి ఉంటది కదా, మేడం వాళ్ళ ఆయమ్మల అంటే దాంట్ల, దాంట్ల నే తిరుగ్. తది కాబట్టి కంటిన్యూగా మళ్ళీ ఆమెకి ఆమెకి ఇచ్చేసిరు, టీచర్ పోస్ట్ ఆయామ్మకు ఉన్న ఆమెకు టీచర్ పోస్ట్ ఇచ్చిరు.
వామ్మో మంచి నే చూసిర మేడం, అంటే డబ్బులు డబ్బులతోనే.
పన్ టెన్త్ ఉన్నది ప్లేస్, ఆమె సీనియర్ కాబట్టి ఆమెకి. చేసినామ్ అని అంటరూ
మరి డబ్బులు మేడం డబ్ డబ్బులకి అమ్ముడు పోయే రోజులు ఇవ్వి
డబ్బులకి ఏమయిన ఇప్పుడు మాదే ఆ మా దగ్గర కూడా మేడం ఆశా వర్కర్స్ ఏ లేరు, ఉన్న వాళ్ళకి ఇయ్యోచ్చు కదా ఆశా వర్. వర్కర్స్ మాకు తండల్ నుంచి వస్తారు ఆశా వర్కర్స్.
కాదు మేడం ఇగ ఆశా వర్కర్స్ అయినా ఐటీ చర్లకు అయినా ఏదైనా రికమెండేషన్ తోనే, డబ్బులు పెడతె రావొద్దు జాబులు కాంపిటిషన్ ఎగ్జామ్ పెట్టాలా దాన్ని కూడా కాకపోతే డిష్. డిస్ట్రిక్ట్ వైస్ గా పెట్టాలె దీన్ని డిష్ టిఫ్ లన్ ద్ మండలల్ల దీన్ని విలేజ్ లలా కోస్టులున్
వచ్చేసి ఎన్ఎం కంప్లీట్ అయ్యది మేడం మాకు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన పోస్టులు అవి అవే ఒక ఎన్ని వేసిరు టూ తౌసండే వేసిరు మేడం టూ థౌసండ్ వేస్తే మళ్ళీ అంతలోపు ఎలక్షన్ కోడ్ పడ్డది ఎన్ క్షన్ కోడ్ పడ్డ తర్వాత మేము అప్లై చేసిన పోస్టులక మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మాకు రేవంత్ రెడ్డి ఒక ఫైవ్ హండ్రెడ్ పోస్ట్లు కలిపి మల్ల ఎగ్జామ్ కంటిన్యూ చే ఎగ్జామ్ కంటిన్యూ చేసి ఆ ఎగ్జామ్స్ అయిపోయి కూడా మది ఇప్పటికకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది
జాబులు పడలే ఇంకా
గవర్నమెంట్ ఇవ్వలే మేడం మేము ప్రైవేట్ గా వేసుకోవచ్చు కాకపోతే గవర్నమెంట్
గవర్నమెంట్ వేయ్యాలే అప్పుడు మళ్ళా హాస్పిటల్స్ కూడా మస్తు ఇదటింద అనే కటి మోడి అ కాని అసలు ఎంత బాగుందో తెలుసా మేడం మా బాబు కడుపులు ఉన్నప్పుడు అసలు వ రు మ్యానికి ఫోన్ చేస్తే అప్పుడు ఎంత ఉండ మంచి జీరో వైట్
వన్ జీరో టూ మేడం వన్ జీరో టూ
అమ్మ ఒడి మంచి తీసుకెళ్ చూయించుకొని మళ్ళా అంతే సంతోషంగా తీసుకొచ్చి తోలుకు పోయేది మన ఇంట్లో మన అస్బండ్ బోకున్నా ఏదో మస్తు అనిపించింది నాకు వల్ల కాదు కేసి యా కిట్టని ఔ సబ్బులు మళ్ళా డబ్బులు అసలు
డబ్బులు ఏం రాలే మేడం మాక్ క్కపోతే కేసర్కిట్టు ఒక ఒక బ్యాగు దాంట్లో టూ శారీస్
డబ్బులు అట్లా ఫోర్టీన్ థౌజండ్ వచ్చి లే మేడం అ అబ్బాయి పుడితే తర్టీన్ బాబు పుడితే ఫోర్టీన్
ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఉంది మేడం మాకు గిట్టు గిట్లి ఇచ్చరు గాని డబ్బులుయితే మాకు అకౌంట్ లో పడలేదు
మాకు పడ్డయ్ మాకు పడ్డయ్ అండి మాకు త్రీ ఫోర్ టైమ్స్ లో పడతాయి అవి పడ్డయ్ పాపప్పుడు మ్మ్ నేను ప్రవేట్ హా పోయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో నీట్ గా ఆ మంచిగా మంచిగా అయిందండి మంచిగా నీట్గా మంచిగా మంచిగా అనిపి ఇలా ఈ మాత్రం నాకు ఇప్పుడు జల్లా
ఇప్పుడు ఏముంది మేడం గవర్నమెంట్ హాస్ప హాస్పిటల్ పోవాలంటే భయపడతారు
భయపడతారు అప్పుడు బావుండే నీట్ గా మంచిగా చేసిండు అసలు
అ అ ఇప్పుడు ఆటు పోవాలంటేనే భయపడుతురు ఎన్ని డబ్బులు అయినా ప్రవేట్గానే చూప్పించుకుంటాం కానీ
ఇంగ్లీష్ మీడియం అని చె మీడియం మోడల్లు గురుకులాలు ఇప్పుడు కూడా చానా చాలా మంది చదువు కోనీ ఇప్పుడు ఇట్లా గెస్ట్ ఫ్యాకల్టీగా ఇట్ల వెళ్ళి గరుకులాలల్లో గిట్లా మంచిగా చాలా వాళ్ళ ఎక్కువ ఇప్పుడు గౌర్
కుంటారు మేడం పిల్లలకి కూడా ఫుడ్ సరిగాలేక వాళ్ళు కూడా
అది గవర్నమెంట్ కరెక్ట్ లేదం తే గవర్నమెంట్ కరెక్ట్ ఉండి చూసుకోవాలగా అని ఇప్పుడు ఎక్కువ మళ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువై ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్కి పర్మిషన్స్ ప్రైవట్ స్కూల్
అవునా మేడం
హ్మ్ అట్లాగాని కొన్ని ఇట్లా జాబులు గము ఫింక్షన్లు ఇలాంటివి చేస్తే బావుండాయన
హ్మ్ అన్ని పిచ్చి పిచ్చి ఇప్పుడుగా కరెంట్ అంటే కొంచెం యూస్ ఉంది మేడం మనం అందరం యూజ్ చేస్ కుంటానాం అది బెటర్ ఆప్షనే లే గాని ఈ ఫ్రీ బస్ అయితే ఇప్పుడు దీన్ని మనకి ఫ్రీ పెట్టి వాళ్ళకి ఎక్కువ ఛార్జెస్ పెంచి ఏం లాభం
ఏ అమ సార్ అందులో తీసిని ఇందులో తల్లి ఏం లాభం ఎవరికి లాభం వస్తుంది దాని వల్ల యూజ బస్సు వల్లడండేద ఆసక్తే
ఇర గళ్ళ వాళ్ళ
ూజ అవుది మళ్ళ అంట్ర ఇజారు ఓకే అండి
ఓకే అండి